హలో నేను కార్ యాప్ నుంచి మాట్లాడుతున్నానండి
ఆ చెప్పండి అక్క
ఉ
భవానీ అక్క నా పేరు భవాని హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటా
ఒకే తిన్నారు అండి ఆ తిన్నాను తిన్నాను
అవు
ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ
ఏమ బా ఖళీ ఎవరు పనికి వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లోడు నేను ఇంట్లోనే పడు అవునున్నా
ఆహా
మీరేంటున్నారు
ఖాళీ ఇందాకనే వచ్చా కాలేజ్ నుంచి
ఆ
అలా అవునవును ఆ తిన్నాను తిన్నాను
తినేసన్నాను ఏమి తర మరి మీది
అంబీర అకాయ ఉండాన అక్క మార్నింగ్ ఈవినింగ్ టమాటా పచ్చడి చేయాలి అనుకుంటున్నా అ మా స బచ్చా ట రోల్ పచ్చడాంటారుగా
ఆ అవును అవును
చెయాలనుకుంటారు నాకు కాస్త
అఓకే
అఓ
మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి
ఫేవరెట్ ప్లేస్ అంటే కొరివి వీరభద్రస్వామి టెంపుల్ అక్క
కే వెళ్ళిందా మరిప్పుడైనా
ఆ వెళ్తాం అక్క బాగుంటది అక్కడ వీరభద్రస్వామి గుళ్ళో టెంపుల్లో చాల బాగుంటది ఊ
ఇంకా నియర్బైసులో ఏం లేవా అంటే స్టేట్ వేరే స్టేట్ లో ఆకుండా ఇక్కడ
ఇక్కడ ఆంధ్రలో పెనిగించిపోలేము వర్ ఆ గుడి ఇష్టమక్క అది కూడా అక్కడ కూడా బాగుంటది వాతావరణం
ఆహా వచ్చింది ఎప్పుడైన్న వర బంగల్కి
ఆ వచ్చాను అక్క కాకపోతే ఆ భద్రకాలమ్మ టెంపుల్ కు వచ్చా గాని వెయయి స్తంభాల గుడికి ఎప్పుడు పోలేదు
ఆహా బాగుంటాయి భద్రకాళి టెంపుల్ నేను కూడా వెళ్ళిన చాలా టైమ్స్
అవును అమ్మవారు అలంకరణ బావుంటది
అ
ఊ పిల్లోడికి హాస్పిటల్ అక్కడే అక్క వరంగల్ లోనే చూయించిన
ఆహా
బబ్బాద్ నుంచి వెళ్లి వచ్చి వరంగల్ లో చూయించిన
ఇక్కడ నుంచి వన్ అండ్ హఫ్ పడుతుంద టైం
ఆహా పట్టదక్క వరంగల్ కి ఆ థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో దింపేస్తుది
అ నన్ టేనా ట్రేనా బస్ స
ట్రైను బస్
ఆహా ఆహా
బస్సుకు రా అనక్క మ కూచోలేవనంతా సేపు బ్యాక్
అవును అవును హ్మ్ అవును
మళ్ళీ ఇంటిక వచ్చి మళ్ళా నేనే పని చేసుకోవాలి నాకు చేసేట్వొళ్ళు ఎవరు ఉండరు
ఆహా ఇంట్లో మీ అత్తమ్మ మామయ్య వాళ్ళు లేరా
అంటే అత్తయ్య సపరేట్ ఉంటది మామయ్య చనిపోయిండు
ఓహో
మా ఆయన నేను కుళ్ల్లోడే ఉంటాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అత్తయ్య అత్తయ్య సపరేట్గా వండుకోని తినేది
ఓకేఓకే
అమ్ సప్ అపరేట్ గా వేరే కాళ్ళ ఉంటది మేము వేరే కాల కొంటాము బయట వు
ఆఓ
దేవుడ.
ఎంటో. ట్రై.
బా చె.
స్టడీ ఏంది.
స్టడీ ఇంటర్ అయిపోయింది అక్క నాది. ఇంటర్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది.
ఓకే. ఫేవరెట్ ఇంకా నేచర్ అంటే ఇష్టమా నేచర్. వడ్డ. ఇలా పర్సెంస్ ఉంటాయి కదా.
ఫుడ్ అంటే ఇక బిర్యానీ అంటే బాగా ఇష్టం.
ఆహా వెజ్ లో.
వన్ టైమ్ చేసుకోంటా ఇంట్లో వెజ్. వెజ్ అయితే. ఇగ అన్ని తింటా అక్క కాకపోతే దోసకాయ తిన్ను దోసకాయ ఒక తిన్ను.
ఆహా ఓకే.
అన్ని కూరగాయలు తింటా దోసకాయ తప్ప.
హ్మ్ హూ.
ఇగ ఫ్రూట్స్. అయితే ఇగ అన్ని ఫ్రూట్స్ తింటే ఇగ. ఎక్కువ. ఇప్పుడు ఈ సీజన్ లో వాటర్ మిల్న్ మ్యాంగో బాగా ఇష్టం ఇగ ఎవరి.
అవును సీజన్ సీజన్.
సీజన్ సీజన్ కాయలు అన్ని తింటానే ఉంటా మా ఆయన. నైతే. పుచ్చకాయ. అంటే వాటర్ మిలిన్ ఏమంటే నాకే డబ్బులు ఇచ్చిపోయింటి మన తెచ్చుకోవాలిగా. ఆ మా మా ఆయన ఏంటంటే. చెక్క. ఇప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ చె. ప్పిందనుకో ఫిఫ్టీ రూపీస్ బెట్టి తెస్తాడు, రె బేడ బేరమాడడింగ.
అవున.
ఆ ఇంగయనకు రాదు అన్నమాట ఇంగ అ లేకుంటే ఆ బేరం అడగడం ఏంది వాళ్ళకి అనేసి అట్లా ఆలోచింస్తడో ఏమో తెలిదు గని.
మనం ఎలా మనం ఎలా ఐనా వేర మాడ్ తమనేసి వాళ్ళు ఎక్కోనే జెప్తరు.
ఆ అనేస్ ఇగ నేన్ దెచ్చుకుంటలే. అ నాకిచ్చే డబ్బులు అనంటే వంద రూపాలు ఇచ్ పోయిండు, తెచ్చుకోవాలే రోడ్ కు బోయి ఇగ. ఫ్రిడ్జ్ లో పెట్టుకొనీ ఆ కోసుకొని దింటే బావుంటది.
ఆ, అవునవును.
ఉ పోయిన ఇయర్ ఈ టైం కి ప్రెగ్నెంట్ తో ఉన్న అక్క, ఇయమ పుచ్చకాయ దిన్నక్క వాట్ రు ఉమ్ము నీరు గావాలి బాగా దిన్నా. ఆయన నాలుగు కేజీల ఏదో ఊర్కే.
ఓహో
ఓ
ప్పయ గూడా బానే ఉంటది.
ఆ పొప్పయ దినొద్దు గదా ప్రెగ్నెంట్. నువయ్
ఆ, అవును! ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దినొద్దు గద.
ఆ అ పొపాయ్ మళ్ళీ ఆ ఆ ప్రెగ్నెంట్ ఐ పెనక గూడా నార్మల్ డెలివరీ అయిన నేను. ఆ, ఇప్పుడు మట్టికి నాకు. తిన్లే నేను ఇం, ఇంత మట్టికి పోప్పయ అనేదే తిన్లే.
ఊహ్మ్!
పెళ్లిగాక ముందుకు బాగా తినేదా. ఇంటి ముందుకు బాగొచ్చేది. మంత్లీ వన్ టు ఆ
ఊహ్మ్
ఊమ్ బాగా దీసుకునేది అప్పుడు, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఒద్దు ఒద్దు అని దిడతున్నారు బాగా ఇష్ ష్టం నాకు పొప్పాయి అంటే.
ఆహ!
ఆ తింటక్క, కానీ ఇప్పుడు దినీవట్లె.
గ హాబీస్ ఏంటి మ్యూ
ఏముందక్క
ఇంట్లో పనినికి అయిపోతుంది ఆ
ఇంట్లో టైం బుడోడితోపోతుంది ఆ
ఆహా
ఇగ వాడుతోనే సరిపో పోయేది మా మమ్మీ వాళ్ళ ఇల్లు మాకు కొంచెం దగ్గర దగ్గరలోనే ఇ ఏమన్నా పని చేస్త కోవాలన్నా మా మమ్మీ వాళ్ళకిచ్చసి వస్త
ఆహో
ఏం లే
బా ఉంటడా మరి మీ అమ్మ వాళ్ళ రా
వాళ్ళంటే పిచ్చక్క వాడికి వాళ్ళు లేనిది ఉండడు
అవునా
చూడకపోతే ఒక రోజు చూడకపో పోతే పోత లీ ఏడుస్తాడు వీడియో కాల్ వీడియో కాల్ చేసి చూపిస్త ఇంగా
ఆహ
ఆ
అ
అ ఆ
ఉ ఇంకా మరి ఏంటి
చెప్పలక్క మీరే మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు
ఏ అ వాల్ ప్రజెంట్ అయితే మా రూమ్ లో ఒక్కరే ఉన్నారు
ఆ
ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంటికెలిపాయారు
ఇంకా రాలేదేమో
ఉ హ రాలేదు
వాళ్ళకి ఇంకా హాలిడేస్ అయిపోలే
ఉ హా ఓ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చిన వాళ్ళకి కి ఇంటికి వెళ్లిపోయారు వాళ్ళు
నవునా ఉ
ఇగ మరి అన్ తే ఏం గాదు గాని ఓకే టాపర్ అని ఏం గాదు కాని య ఓకే మంచినే వస్తాయి మార్క్స్
అనేనే అక్క
మరి ట్వంటీ ఫోర్ అవర్స్ బుక్స్ బట్టే అంత ఏమి ఉండదు ఎగ్జామ్స్ టైమ్ లో వన్ మంత్ ముందు స్టార్ట్ చేస్తా ప్రిపరేషన్ మరి ఇంకా మీకు బైపీస్ లో ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం
బైపీసి లో నాకు కు అన్ని సబ్జెక్ట్లు ఇష్టమే అక్ అ కాకపోతే కెమిస్ట్రీ అస్సలు అర్ధం కాకపోయేది అక్క
అవునవును కెమిస్ట్రీలా మొత్తం అవి చేస్తుంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయితది
హ య ఏందో తిటా అంటాడు మస్ సారు
కాస్ టీట హ
ఆ అయర్ ఆ అయి అంటాడు గాని నాకు తీటా తీటా ఆన్ టంటే సార్ ఎందుకు సార్ మీరు అట్లా ఊరికే మమ్మల్ని ఈసుకు వేడుతారు అని అంటే సార్ మా అతను బాగా క్లోజ్ గా ఉంటా అక్క మా తోటి మా బస్సు ఎక్కి ఇది మాత్ అతనే మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసారు
ఉహు
ఇప్పుడు లేసేంది అక్క పాపం సారు అబద్దు అబద్ధం చెప్పొద్దు గాని మస్తు ఆడుకునే సర్ అన్ని మేము
చెన్ ట్లా ఇంటర్లో అంటే మాకు అందరు స్ట్రిక్ ఏ ఉండే ఒక ఫిజిక్స్ సర్ ఒక్కరే కొంచెం బాగుంటుండే క్లోజ్ గా
ఉ
ఆ
మాకు మాకు బైపీస లో వచ్చిన ప్రతి ఒక్కసారు టీచరు మా క్లాస్ ఏమోగాని ఎన్ని క్లాసులక ఏమో కానీ మా క్లాస్ క అయితే అందరు మేము మా క్లాస్ లో ఎవ్వరం సరిగ్గా చదవకపోయేది కాగాని మార్కులు వేసేది మాకు సార్ వాళ్ళు
అవునా
దాక్క ననుైయితే అస్సలు బుక్కే పట్టాక పోయిదాక్క
ఊ హూ
తడా నాకు సిక్స్టీన్ సెవెంటటీన్ వచ్చ చేది
ఓకే
ఏంది అసలు నేను ఏమి చదవాల్ ఏమి చేయలే నాకు మార్కులు బాగానే పడ్డయయిందా అని చూసుకునేది నేనైతే ఆ
థ్యాంక్ యూ అండి మరిగా మీరు సమయాన్ని నాకు కేటాయించినందుకు
సరే అక్క సరే
అఓ
థ్యాంక్ యూ
ఓ
జ